హలొ
ఆ చెప్పండి
బావున్నార అండి
ఆ బానే ఉన్నామండి మీరు బావున్నరా
ఆ బావున్నం
ఈ రోజు ఏం కర్రీస్ ఏం లేదండి కాళినే కూర్చున్నాం.
అహ ఈరోజు పప్పు వెశామండి
పప్పు వేశారా ఏం పప్పండి.
కంది పప్పు
కందిపప్ప ఆ ఎలా చేశారు కందిపప్పు పల్చగానా ముద్దపప్పు లాగా చేసారా
కందిపప్పు పల్సగ చేశాము.
పల్సగ హెసారా టె పల్సగా చింతపండు వేసారా
చింతపండు లేదండి.
మామూలుని వేసారా వడ్రర్స్
మ్ పల్సడ పప్పు లాగా చెశి పొబ్ బెట్టం ఆ
ఓన్లీ పప్పే న ఇంకేన
దంగి కాకరకాయి ఫ్రై చేషం
అవునా అండి కాకరకాయ ఫ్రై ఎలా చేస్
కాకరకాయలు చిన్నగా ముక్కలు కడ్ చేసుకోవాలే చిన్న చిన్న ముక్కలు కడిగేసుకొని మంచిగా ఉప్పు పసుపేసి మంచిగా ఇట్లా మంచిగా పిసుకోవల వాటిని
ఉ
పిసుకోని మెత్తగైతై కదా ముక్కలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆ పట్టిగానే ఎల్లిపోయ అక్క ముక్క దంచి ముద్దా చేసి
ఉహు
పప్పు లో వేసుకోవాలి మంచిగా
ఉహు
పోపుల వేసుకొని మంచిగా గోలిచ్చుకొని ఈ ము కలయాల
ఆహ
పసుపు ఎయాలి, అందులోన్న కారం వేయాలి, కొంచెం ఉప్పు వేయాలా.
ఉహు
కొంచెం ఆయల్ ఎక్కువనే పడుతది.
అవునా ఆహా
మంచిగా ఫ్రై చేస్తా ఉండాలి.
ఆహ
ప్రైయితాంటది. మీ ఇష్టం ఉంటె టమాటా వేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ కాకరకాయ.
ఉహు కాకరకాయి ఫ్రై, టమాటా ఇష్టం అన్నట్ది
ఇష్టం మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే వట్టి కాకరకాయి ఫ్రై చేసుకోవచ్చు.
ఆహ
అవును బావుంటాయి. ఒక అరగంట పడుతది ఇ ఫ్రై కావాలంటే ఉ మంచి ఫ్రై అయితది. చేదుండద్ ఏముండద్
అవునా మే మేము ఎప్పుడు అండిన కొంచెం చేదే ఉంటదండి కాకరికాయ.
చేదు ఉండది మేము ఎప్పుడు వండిన గాని
కే అడుగుతున్నాను కొంచెం చారు కూడా వేస్తారంటే కదా కాకరకాయలో.
చారు ఇష్టం వేసుకోవచ్చు.
ఆ
చారు వేసుకుంటే కొంచెం నువ్వుల పొడి వేయాలే.
అవునా
ఆ లైట్ గా నువ్వులు వేంచి పొడి పట్టి వేసుకుంటే ఆ చేదు అనేది రాదు. పులుసు కూడా చిక్కగా వస్తది.
ఆహ
బావుంటాయి.
నేనా మేము కాకరకాయలు చాలా తక్కువ తింటామండి.
అవునా
మా సైడ్ ఇటు బాగా నల్ల కాకరికాయలు వస్తాయండి. తెల్లయి రావు.
మాకు కూడా నల్లయ పెడతారు చాలా మంది వాట్టిగనే ఆ తీస్ కొస్తరు ఇగ బయట అమోస్తే గుడా దిస్ కుంటము
హుమ్
ఉమ్ నల్లయే మొత్తం ఇపుడు మేమ్ అండుకునేటి కూడా నల్లయే
మాకు తెల్ల కాకరకాయలే చూస్తే బళ్లే అనిపిస్తది తెల్ల పొడుగుంటాయి గదా నాకు ఇటు ఎ ఎంత కొందాం అనుకున్నా అసలు రానే రావమ్మా మార్కెట్లకి ఇటు.
ఎలయి యాస్తయ్ యిటుబా
ఔనా
ఉమ్ ఇటు మార్ కేట్ లో కూడా మాక్ తేలాయి దొరుకుతయి
ఉహ్
మమ్
మాక్ ఎక్కుగా నల్ల కాకరకాయ్ లో ఓస్తయి బాగా
ఉమ్ ఆ పైడా గుడా కొంచమ్ ఉమ్ చెప్పండి
ఇంకేమ్ కర్రీస్ ఇష్టమండి మీకు
మాకు బెండకాయ ఫ్రై అంటే కూడా ఇష్టము బాగా ఉమ్ వంకయి ఉమ్ వంకయి కూర అంట్ తే గోడే ఇష్టము
ఉహ్
ఉమ్
బెండకాయ ఫ్రై ఎలా చెస్ సరే అండి మేమ్ చేస్ కోము బెండకాయ ఫ్రై
బెండకాయిలు లేత బెండకాయలు కావాలా ముదిర్ నయ్ అయితే బాఉండవు లేతయే దీస్ కుంటము లేతయి కడ్ జేస్ కొని ఉల్లిపాయె ఒకటి పచ్చిమిర్చి ఇగ కారం ఎసుకుంటే ఎసుకోచ్చు లేకుంటె మొత్తం పచ్చిమిర్చి ఎసుకోన్ గుడా వండ్ కోవచ్చు
ఔనా
చిన్న చిన్న ముక్ కల్ కడు ఎస్ కొని ఆయిల్ పోషి పోపు దిన్ సులు అవన్నీ ఏష్ ఏషి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయే ఏసి అల్ల వెల్ పయ్ పేస్ట్ ఏషి
ఉమ్మ్
ఫ్రై అయిన్ తర్ వత ఈ ముక్కలు ఏస్ కోవాలే
ఉమ్
నునల్ నే కొంచమ్ పస్ ఏస్ కొని ముక్కల్ ఎస్ కొని మంచిగా ఫ్రై ఏస్తా ఉండాలే
ఉహు
ఒటిగను పది నిమ్ షాలలో అయిపోతది అది బెండకయ్ ఫ్రై ఆ ఉప్పు కారం కొంచమ్ మస్ సాలా వేస్ కొని బంద్ జేస్ కుంటే మంచిగాయితది ఫ్రై బాఉంటయ్
మీ మా ఇంట్లో బెండకయ్ ఫ్రై అంటే ఎవరు తిన్నరూ నా ఒక్కదాన్ కోసం ఎందుక్ ఎస్ కోల్ అనేసి సప్ జేక ఉంటా నేన్
ఆహ ఔనా
ఇష్టపడరు ఎవరు బెండకయ్ అంటే గమ్ములాగా ఉంటది వద్దు వదు అంటరు
టమ్ లాగా ఉండవు అట్లా గమ్ లాగా ఉంటాయనుకుంటే ముందే ఆయిల్ వేయకుండా పేనంలో వట్టి వక్క ల్ నే వెంచాలే అ వేడి మీద వట్టి వక్ ముక్కల్ని వెంచ్తే ఆ జిగుటు బంకతనం అనేది పోతది.
అంటే వట్టి పెన్నంలోనే వేయించాలే
ఆయిలు పోయకుండా వట్టి పెనములోనే
ఊహు
ఇట్లా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అచ్చేదాకా వెంచ్తే అది బంకదనం ఉండదు.
ఉహ్
ఆ తర్ వత అట్టిగా ఆయిల్ ఆయిల వేసి పోపు దిన్ స్ లు అన్ని ఏషి కొంచమ్ ఉప్పు కారవేశి ఒక రొండు మూడు నిమ్ షాలుంస్ సరిపోతది ట్రైకి ఉమ్ బాఉంటది
ట్రైే ఏయాలయితే ఎప్ డన్న
ట్రై ఏయండ్రి ఒక్ సారి
నాకేమో ఇష్టము కానీ మా వాళ్ళు ఎవరు తినరు. బెండకా ఎప్పుడన్న ఇగ మా పక్కింటి అమ్మ వాళ్ళ వాల్లువీళ్ళు వండుకున్నప్పుడు వేసిస్తారు.
అవునా
బెండకాయ కూర
వాళ్ళకి ఇష్టం ఉండనప్పుడు కొంచెం వాళ్ళ మీరు కొంచెం ఫ్రై చేసుకొని మీరు వాళ్ళకు పులుసు పెట్టాల పులుసు అంటే న ఇ ష్ట వాళ్ళకి
అసలు మా ఇంట్లో బెండకాయలే వాడమండి మేము. ఇష్టం ఆ ఇష్టం ఉండదని తీసుకురారు. నాకేమో తినాలని
అదే మంచిది కదా గ్యామ్ శక్తి బాగుంటది ఏ బెండకాయలు తింటే ఆ ఆ చాలా పిల్లలివి దువుకునే పిల్లలు స్టడీ వాళ్ళు అయితే మొత్తం బెండకాయ ఫ్రై కొదినేల అని అంటారు కదా. ఉ ఉ అట్లా
ఊహు
ఉ
ఏం టిఫిన్ చేశారండి ఈ రోజు మరి
ఈరోజ టిఫిన్ లేదు. ఫాస్టింగే డైరెక్ట్ వంట చేశ్నం.
ఉహు
హు
అందరు ఫాస్టింగే ఉంటారండి ఇంట్లో
లేదు లేదు నేను ఒక్కదాన్నే మా పిల్లలకు లేదు. ఉ నే ఒకదాన్నే
హు
తిన్నారప్పుడే అంటే పప్పేసి ఇగ కాకరకాయ ఫ్రై చేేస్తే తిన్నారప్
అవునా హుహు ఏమైనా స్వీట్ చేస్తారఅండి
స్వీట్ టు ఇప్పుడు ఈ మధ్య ఏం చేయలేదు చేస్తాం. అప్పుడప్పుడు చేసుకుంటాం.
హుహూ
చిల్
ఊ
మంచిగా వాటర్ పోషి ఉడుక పెట్టి ఉడికిన తర్వాత చక్కెర వోషి
ఉహు
ఇలా కిస్మిస్ బాదం లాంటివి అవన్నీ వేసుకొని నెయి నెయ్యి వేసి
హుహు
పాలు వొయ్యాలే
అవునా
లైట్గా కొంచెం ఉప్పెయాల
అంటే శిరప్రసాదంలో ఉప్పేస్తారండి
శిరపసాదంలో వెయెచ్చు ఈ తీపికి కొంచెం లైట్ గాఉప్పేస్తే అది ఇట్లా మంచిగుంటదని అని ఒకటి
ఉమ్ ఇప్పుడు కొంచెం కొత్త ప్రాసెస్ తెలుసుకున్న ఉప్పు కూడా వేయాలని
బెల్లపన్నం చేస్తె కూడ ఏస్తాం మేము కొంచెం ఉమ్ బెల్లపన్నంచేస్తే కూడా మేము అన్నం ఉడికేటప్పుడే కాస్త ఉప్పేస్తాం
ఆ మరి ఉప్పు వేస్తే పాలు విరిగిపోవా
పోవు
అవునా
ఉమ్ ఉడికెటప్పుడేస్తాం కదా ఆ పచ్చి బెల్లంవెయక ముందుకే పాలు పోయాల
అవునా
బెల్లం వెయ్య ముందుకే అన్నములో పాలు పోసి
ఉహు
బెల్లంమేయాలే
ఉహు నాకు ఎక్కువ తెలవదం డి అవి వంటలు అంటే మాకు బోనాలు ఉన్నవి కాని మా ఇంంట్లో ఇగ వీళ్లే అండుతరు మోగవాళ్ళే వండుతరు అవన్నీ
ఆ బోనాలప్పుడు వేయరు అట్టిగా మామూలుగా మనం అనుకుంటే వేసుకోవాలి
ఉహు
అప్పుడు అన్నంలో ఉప్పేయొద్దు బెల్లపన్నంలో
అవునా
వట్టిగా మనం మామూలుగా అండుకున్నప్పుడు మాత్రమే
ఉహు
వేస్తరు
ఉహు
నేనైతే అట్లనే చేస్తా పాలు ముందు అన్నం మంచిగా పల దిప్పిన తర్వాత పాలు పోషి కాస్త ఉడికిన తర్వాత ఈ బెల్లం ముక్కలు కడిగేసుకొని అందులో ఏస్కో
ఉహు
అది ఇట్లా ముంచి ఇట్లా అయితా ఉంటది డ్రై లాగా ఇట్లా అయితాంటే అప్పుడు యాలకుల పొడేసి అన్నం పైనే నెయ్యేస్తాం
ఉహు
అన్నం పైనే నెయ్యిషి అప్పుడు దింపేస్తాం
ఉహు
ఆ కాజు ఇప్పుడు నెయ్యిల ఎంచుకున్న కాజు ఇట్లా ఉంటే వేసుకోవచ్చు ఉ లేదంటే మ మీది ఇట్లా చల్లినట్టు వేస్తే బాగుంటు
ఉ హు చాలా బాగా చెప్ ప్పారండి ప్రాసెస్
ఆ
ఇంకేమంటే ఇంట్రెస్ట్ అండి మీకు
మాకు ఇగ మేము బాగా దాదాపుగా అయితే ఇగ వంటలు చేయడం అంటే ఇ ఇంట్రెస్టే
ఉ హు
అన్ని వంటలు బానే చేస్తాము
అవునాండి
ఉమ్ ఎప్పటి నుంచో వం టలంటే ఇగ మా ఇంట్ల ఎవరెవరో వస్తనే ఉంటరు ఆ వంటలు చేసి పెడుతనే ఉంటాం
చాలా పెద్ద ఫ్యామిలీ ఏమో
అవును
ఆ
చాలా పెద్ద ఫ్యామిలీ కదా
అవునా అండి
నలుగురు అన్నదమ్ములు వీళ్లు మా మామయ్య వాళ్ళు ఒకొ ఒకలా ఇంట్లో నలుగురు ఆడపల్ల పిల్లలు
అహా
ఉమ్ అప్పుడు ఆగ చాలా బాగుంటయ్
ఉ హు
ఇప్పుడందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి
ఉహు
కువ
అహా ఓకే అండి మరి
థ్యాంక్యు అండి
ఓకే అండి థ్యాంక్యు